ఆ ఏమున్నాదే ఏంలేదే.
అమ్మాయి సామి ఎప్పుడు ఫోన్ జేశనా వెటకారంగా అండేకింది అంటావ్ ఇప్పుడన్నా మంచిగా మాట్లాడుతావ్ మాట్లాడవ్ అనుకున్నా మంచినే మాట్లాడనవ్లే
ఏంది మాట్లాడనే, మాట్లాడుతా మంచినే. అప్పుడే నాకు మూడు మంచిగా ఉండాలే నామ్
అవునా మరి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావా.
ఇప్పుడే స్నానం జేషి వచ్చిన గావట్టి మంచిగా మనసు ప్రశాంతంగా ఉన్నది.
ఉహు్ మిట్ట మధ్యానం తానం జేషనవ్ ఏందే మరి.
ఇంగేమో ఉడకపోతంది అని చేసనా చేయోందా ఎండ గూడా సోపా గొడ్తాంది ఎండా. మొత్తం వరళ్లంతా మంట మంతాంది అని చేశనా.
ఇగా ఈ ఏం జేప్తావో ఈ ఎండకైతే మనుషులక్ కోసపడుతలేద్ అసలే.
ఊ పెళ్ళి దానం తడిచింది మొత్తం తడిచింది మొత్తం అందుకనే అా
ఒ నాకుడా మస్తు చమట అందుకనే చేద్దాం అని అనుకున్న కానీ పోరగాళ్లకు చెపిను నేను ఏడ చేయ పొద్దు నుంచి తిన్న పల్లాలు గోల్ గొచ్చలు బట్టలు అసలకి అ ఏమి అసల్కి ఇయల సి వుట్సల్టానికి కూడా చల్రు సక్కగా పెంచలేనా అవును చెర్లు అడమే వన్నా
కూడా చెప్పడు ఇలా
ఏ ఇప్పుడు మంచినే ఉన్నా ఇప్పుడు ఒక మంచి సంగటన జరిగింది మయనా బీరువా తీసుకొతా అని చెప్తుండు ఆ ఉత్సాహంలో పని చేయాలనిపిస్తుందిగ
అహ మల్ల ఒగల తీసుకురాను అంటే ఎట్ల మరి
ఏ అనడు మాటితే అస్సల్కే తప్పడు మాట అంటే మాట ఈ నెలలో ఖచ్చితంగా తీసుకొతాడు ఇంతవరకు అయితే ఎప్పుడు దప్పలే మాటియడు ఇత్తే మాత్రం దప్పడు
ఓ
ఉ అహ తప్పడు నేను చెప్తాను కదనే అస్సల్కే తప్పుడు నాయనన్న నాకెంత బతిలాడంగా బతిలాడంగా బతిలాడంగా ఇప్పుడు మాటిచ్చిండు అసల్కే తప్పడు
కొద్దిగా షాపు ఇంకొక ఆరు నెలల్లో ఎప్పుడు స్టార్ట్ చేస్తాము ఆ తర్వాత సా అంత తెచ్చుకుంటాపో ఎ తెచ్చుకోవడం ఎందుకు
అప్పటిదప్పుడు తెచ్చుకోవచ్చు మా ఆయన అయితే మే చేసేసా అన్నాడా అంటాడు సో ఒొ నోరు అనంతము కోడు కాని ఆరు నెళ్లు అంటాండు ఇప్పుడు మొన్న పైన బ్యాగ్ పెడితే బ్యాగ్ తో సహా నాలుగు చీరలు కొట్టినాయ్ అన్ని వెయ్యిరి పదిహేను వందల చీరవే నాలుగు చీరలా ఆ ఒక్క చీరకు వెయ్యి రూపాయలు వేసుకో నాలుగు వేలు ఇంకో నాలుగు లేస్కుంటే కొత్తిమీర రాకపోవునా నాకు ఇప్పుడు మళ్ళా అప్పుడు ఒక కొత్త చీర ఉంది చీరన్ కూడా కొట్టింది అనుకో నా ప్రాణం విలవీల్లాడుతుంది ఇప్పుడు అది నా కట్టుకుందాంమన్నా కూడా ఏం పండగలు పబ్బం లేదు మళ్ళా ఇప్పుడు నా పుట్టినరోజు వత్తేనే నేను కట్టుకోవడం ఆ చీర
పండగలు లేవు పబ్బాలు లేవు అన్నప్పుడు ఎందుకు మరి చీరలు కట్ కోడం సప్లైగా మరి మీంటికాడ పెట్టుకోవచ్చుకోవచ్చుగా అక్కడనే బీరువాలో
ఆ వాళ్ళ బీరువాలో అసలు ప్లేసే లేదు ఆ స్థలం లేకనే మా అక్క దానికి అది తీసుకుపోయిందట మా డాడీ మా చెల్లె మమ్మీ మళ్ళ పెట్టుకున్నది ఇంకా రోజి వాళ్ళయి నాలుగు సెల్పులు నిన్నాయి మళ్ళ నాయి కూడా కొండా అక్కడున్నాయి నియ్ నువ్ తీసుక ఇగోవే ఇగో రోజెసుకునేటియి కూడా గక్కడ ఎందుకే అనంటే ఎం కాదు ఉండని అమ్మ అక్కడ పేడ్ ానికి స్థలం లేదని నేను అక్కన్నే ఉంచొత్తన ఇప్పుడు నాకు సమాన్ అక్కడ రెండు రెండు బ్యాగుల సమనుకంటే ఎక్కువనే ఉంటది తెచ్చుకుంటే ఇక్కడ లేకనే కదా ఇదంతా తెచ్చుకోకుంటుండేది చీటీకి మటికీ కురుకుతానవ నువ్ ఊకే గోపడుతాడు ఇగ ప్రతి చిన్నది అక్కడనే ఉంటే పోకుం టే ఏం చెయ్యను చెప్పు
తెచ్చుకోవాలి తెచ్చుకో
ఎట్ట తెచ్చుకోను తెచ్చుకొని పెడుదామంటే ఏది లేదు ఇప్పుడు నాకు బోళ్లు పెట్టుకోవాలన్నా కూడా మస్తు కష్టం అయితంది బొల్లా స్టాండ్ల ఆన్ని ఉండంగా సెల్ఫ్ ల మూలకు ఒక దాని మీద ఒకటి అంత ఎత్తు పెట్టిన సెల్ఫ్ అంత ఎత్తు పెట్టిన ఆ ఒకదాని మీద ఒకటి పెడుతే ఆ బోళ్ళు కరాబు కావా
ప్పుడు ఎట్లానో అట్లా అర్జెస్ట్ కావాలే అన్ని కావాలంటే వస్తాయా చెప్పు సొంత సొంత సొంతింళ్ళు అయితేనో సరి ఇగ ఎట్టనో అలా చేసుకోవచ్చు కిరాయి టప్పుడు ఉన్నదాంట్లనే ఉన్నదాంట్లనే సర్దుకపోవాలే
ఇప్పుడు సంవత్సరానికి ఎక్కువ అయితంది ఒక్క ప పాపపోయి ఇంకొక బాబయిండు పిల్లలు పెద్దగ అయితంటే ఇంట్ల గిన్నెలు ఎక్కువైత అంటే అది ఎక్కువదంటే ఇది ఎక్కువ అంటాడు పెట్టుకోవడానికి ఏదన్నా ఒకటి సరే మరి నాకు బీరువ ఎం వద్దు చిన్న పాటిది ఏదన్నా సెల్ఫు లెక్కనన్న ఏదన్నోటి కట్టియను మరి ఇగ కిరాయి ఇంట్ల కట్టిత్తరా
కిరాయి ఇంట్ల ఎట్లా కట్టిస్తారు యజమాని ఒప్పుకోవద్ద మరి ఇల్లు కట్టుకునేదానుక ఇన్ని కొంచెం ఓపిక పట్టు కోవాలే తర్వాత సెట్ అయి
నిను అసలు పట్టుకోలేకనే కదా తెలుసా పండుకుందాంమంటెనో మంచాలు సరిగా లెవ్ పెట్ ట్టుకుందామంటేనో బోళ్ళు సరిగలెవ్ ఆ బోళ్ళు ఉన్న బోల్లను పెట్టుకుందాం అనుకో సేల్పులు సరిగ్గా లేవు అసలు ఇప్పుడు ఏమో పెట్టినదాంట్ల పెట్టి కూడా ఒక తీరు కనపడుతందంటే సంతోషం అనిపిస్తది ఇయలా కదురుతాన రేపటికే పీకుడు పీకుడు అయితనయి ఏం చేయాల్
నువ్వొక్కదానివే ఇట్లా అన్నవ్ కుంటన్నావ్ కానీ అందరి అందరి పరిస్థితి కూడా గట్నే ఉండయి కిరాయి ఇండ్లల్ల ఉండే టోల్లందరూ టది కొద్దిగా సర్దుకుపోయి బత్
ఎందుకు ఆ నూవ్ నూవ్ నాకు చెప్తావమ్మ ఇప్పుడు దేశం పోయి బతికినోళ్ళమే ఇప్పుడు దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు కిరాయికి ఉన్న ఉన్నమే ఎంత ఇదైనా కూడా ప్రతి ఒక్క వస్తువు మా ఇంట్లో ఉండేది ఎప్పుడు ఏ అవసరం తెలువక అంత కిరాయి కొంపలాయినా కూడా మా అమ్మ కోళ్లను కూడా పెంచింది తెలుసా
సరు కాపోతే కొంచం అంటే మీరు అక్కడ అంటే మీరు అక్కడ ఉన్న దేశం మీ మీరు ఎక్కడికైనా ఇంటికి పోతారు కదా అని
దంతోటి మీరు అక్కడ అన్ని తిసుకపోయి పెట్టుకున్నారు అది పోము కదా ఇక్కన్నే ఉంటం కాబట్ తే కొద్దిగా నిమ్మలంగా నిమ్మళంగా ఒక్కో చెయ్యేసుకొని పోతే కట్టుకుంటాం అని గట్లనే ఉండాలే అట్ల కొద్దిగ కొద్దిగా సర్దుకోనిపోతే ఇది ఒక అన్లైన్లే అంతాంటె ఒక ఇది ఒక మూడు సంవత్సరాలు ఉద్యో ఒక ఆరు నెలలు ఓపిక పట్టుకుంటే కాపోయిందా ఇప్పుడు మీరు అద్దరం పాత ఇంట్లో ఉండేదట పాత ఇంటలో ఒక్క రూముల్ని ఒక్కదాంటొనే ఎ పడా
అప్పుడు సర్దుకపోయినవ్ అంటే చెప్పేదిను అప్పుడు సర్దుకపోయిండు ఒక్కడు ఉన్నాడు కాబట్టి సర్దుకుపో యిండు నేను అక్కడ ఉన్నా ఎన్ని రోజులు ఉన్నా ఒక రెండు నెలలు ఉన్నానేమో రొండు నెలల తర్వాత నాకు ఆ రూమ్ న అది అసలుకు ఆ గది నచ్చట్లేదు అని చెప్తే మార్పిచ్చి నేను ఇంక వెంకట అత్తతో మాట్లాడినట్టు మా అమ్మ నాన్నతోని అటు వాళ్ళమ్మ నానతో మాట్లాడి మూడు వేలు అయినా పర్లేదుఅని నీ మూడొందలకి ఒప్పించి ఇళ్ళకి వచ్చిఉన్నాం ఎందుకు అక్కడ మాకు అది సరిపోతలేదు నాకు ఆ ఇబ్బంది నేను ఉండలేను అనేసి మేము ఇక్కడ ది
మరి కాదు మరి ఇక్కడ కూడా సరిపోతలే అంటనావ్ ఇంకెక్కడికన్నా పోతావా మరి ఇక్కడ సరిపోతలేదని నేనన్ల ఉన్నదాంట్లోనే సర్దుకున్నాను ఆ మరి సర్దుకో నేను అదే అంటాను కదా సర్దుకో అనే ఉన్నదే కద సర్దుకో అంటాన నేను కూడా
కుంటాను గాని నేను ఇప్పుడు మంచాలు తెమ్మన్నానా
మంచాలు తెమ్మంటునవటా గిన్నెలు లెవ్వంటున్నవటా బీరువా తెంమ్మ బీరువా తెంపనవ తెమ్మటనావట ఒక్క ఆరు నెల్లు ఆరు నెల్లు అయితే ఇల్లు స్టార్ట్ అయితే మీ మీ నాన్న ఎట్లో కండతాడుగా ఇల్లు అ తే చేద్దం అదే పని గట్టిగ ఒక మూడు నెలల్లో కంప్లీట్ చేత్తాడు ఇల్లు ఆ బిడితే క అలాచ్చ అలా ఆట్లే
మొదలు పెట్టుకుంటే ఇల్లు మొదలు పెట్టుకుంటే మా నాన్న కంప్లీట్ చేస్తాడు కాద నేను అంటలేను గాని ఒక్క ఒక గిన్నెలో అన్నం వండితే ఇంటీకి వచ్చేటోలు పోయేటోలు సూసి కూడా నవ్వుతారు ఈ గిన్నెలు పెడితే మాకు ఒకటే పూటకయి తదని అలాంటిది నేను పూట పూటకు వంట పిల్లల్ని పట్టుకొని వంట చేేసుకుంటా ఇట్లా ఇది ఎంత సమర్థించుకున్నానో నా గురించి కూడా ఆలోచించాలి కదా ఆ నేను ఇప్పుడు గోల్డ్ తెమ్మని అంట్లే ఆ ఒ క్క గిన్నెదెమ్మనిఅన్న డ్రెస్సింగ్ టేబుల్ తెమ్మంటలేను నేను ఇంక అదిఏంటదీ మంచాలు పంపిచ్చెయి అంటాన ఒక బెడ్ పరుపుఉంటే చాలు పరుపులు వేసుకుందాం మం చాలు ఎత్తుకుని పండుకుందాం అంటాన్న కానీ బట్టలు కుడతాంటే ఇప్పుడు బట్టలు కుడతానే అనేది కూడా నిజమైనట్టా ఆవు అది సమస్య ఏం కాదులే అది కూడా ఒకరు దానికి సంబంధిం చ్చింది ఏంటదనంటే బట్టలు బీరువాలో పెట్టుకుంటే కొంచెం సెల్ఫులు కాలయితయి బోర్లు పెట్టుకుంటానికి స్థలం ఉంటది మళ్ళ పిల్లలు బట్టలు పెట్ వేరే పెట్టుకుడానికి సపరేట్ గా కొంచెం స్థలం ఉంటది అట్లా కొంచెం నీటిగ ఉంటది అట్లనే మంచం పంపించేత్తె పోరగాళ్ళు కింద పడ్డానికి ఆ ఇక కింద పడతననే బాధ తప్పుతుది ఇక మొత్తానికి కింద పడ ప్లేస్ పండ పెడితే ఖత ఎళ్దామంటరు అళ్లా దూకని ఆడని ఏమని అని ఏం కాదు ఇక ఈ మంచ నువ్వు ఎటు గాకుంటే ఒక మంచముంటే అల్ల నిద్రబొయినవ్ ఇప్పుడు సుఖమట్ల దుఃఖం ఉంటలేదు ఆ దాని మీద ఏం తెల్ల మొత్తం నేషిపోతే పోరగాలు అప్పుడూ నా బిడ్డ రెండు సార్లు కింద పడ్డాది తర్వాత నా కొడుకు పడ్డాడు ఇక ఊ పిల్లని పాడేసు డెం ఉండి లేనట్టు గా అసలకే లేకుండా కింద పరుపు లేసుకుంటే అయ్యెపోతుది కదా ఏ బీరువా పెట్టుకుంట
ఆట్లైతే ఒక పన్ జెయ్ మీ ఆయన నువ్వు బెడ్ మీద బడుకోపెట్టి నువ్వు మంచాలో పనుకో అట్లయితే కంఫర్ట్ ఉంటాయి మంచిగుంటది
అట్లెట్ల మంచిగుంటది నీకింతగ అర్థమైయేటట్టు చెప్పినా గుడ నీకర్ధం గాకుండ మాట్లాడతానవ్ ఒక్క మాట ఇంటవా ఆ
ఏమో దొంగతనం చేస్తా
అట్ ఇక అట్ల కింద బడేడుండదు ఎప్పుడు సాపేసుకొనే పరుపులుంచుకుంటా అని చెప్తాన గదా అనుబలించి పోన్
ఏ ఆళ్ళ ఇ అయి కింద దుమ్ము పట్టిపోతాయి ఇలవి
ఎందుకు దుమ్ము బడిపోతాయ్ నేను లేక నువ్వు అహ నేను లేక ఆయనే చెప్ చెప్పేదిను నేను చెప్పేదిను నేను లేకపోతే వాటి పట్టిచు కొనేటోళ్ళేగా ఇ ఈ సాప వేయకుండా ఏదేయకుండా కిందేసుకొని ఆయనే వాళ్ళ అందరు కోరి అయ్య ఆగమాగమైనయ్ నేనుంటే అట్ల ఎందుకైతది
పదం ఏళైతాంది ఆ సాఫ్ చేసిపోయిరి చేస్తేనేమో అన్నీ అనీ సాఫ్
తెంపువాయ్ ఆ ఫ్లవరు ఇప్పుడు తనదే తేవత్ తీస్కబొయి డైరెక్ట్ పైకెక్కిత్తే అట్లేం ఒంగిపోవు మ్మ్ మీకేం సరైతే ఉంటా అంత ఇబ్బందైతే నేనేం జెయ నా బాధ నేను చెప్ నన్ను మాట ఇచ్చిండు మా ఆయన చేత్తడని అను మా ఆయన గుడ నువ్వు అది చెప్తవని సరైతే ఉంటాను మరిగ